వినిపిస్తుందా
అవునువును మనం ఇప్పుడు అవా హ్మ్ ఒకళ్ళు
పర్యావరణం గురించి మాట్లాడుకున్నాం
ఆ
చూస్తుంటే పర్యావరణం ఇప్పట్లో చాలా చాలా విపరీతమైన కాలుష్యం అయిపోయింది చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో చూసుకుంటే అది మేఘలో పొగో అని కూడా కనబెట్టలేకపోతున్నాం అంత కాలుష్యం అయిపోయింది
స
అవంతా ఎందువల్లంటే మనం వాడే వస్తువుల దాని వల్లనే ఎంత మాత్రం మనం మన చదువుని మన జ్ఞానాన్ని ఉపయోగించి ఒక వస్తువును తయారు చేస్తున్నం అంటే దాని దాని యొ క్క
విలువలని కూడా తెలుసుకోవాలి విలువలు దాని వల్ల వచ్చే నష్టాలు కూడా కానీ మనుషులు ఎక్కువగా డబ్బు ఆశ వల్ల వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి ఇలా పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నారు పర్యావరణ కాలుష్య చేయడం వల్ల వానలు సరిగా పడట్లేదు పంటలు సరిగా పండట్లేదు అది కాకుండా మనిషి చేసే నష్టం మనిషికే తిరిగి వస్తుంది ఎందుకంటే వారి ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదు చూసుకుంటే ఇప్పుడు క్యాన్సర్ అనే వ్యాధి యొక్క ఆ రేట్ అనేది పెరుగుతూ పోతుంది ఏమంటారు దీని గురించి మీరు
అవునవును మనం ఏదైతే అంశం గురించి చర్చిస్తున్నామో వాతావరణం ఇది ఒక ముఖ్యమైన అంశం ఒక మానవ సమూహ సమూహానికే కాకుండా ప్రతి ఒ క్క జీవికి ప పర్యావరణం అనేది ఒక ముఖ్యమైన అంశం మనం దానిని గన సక్రమంగా చూసుకోకుండా ఎలా పడితే అలా దానికి కాలుష్యం చేసి ఇలా వదిలేయడం వల్ల లా మనం మన జీవితాన్ని సగం కోల్పోతాము మనం జీవితం బతకాల్సిన జీవితం కని మన ఆయుషు తగ్గిపోవడము ఇంకా మన పరిసరాలను మనమే క్షమింప చేయటము ఇలా చేస్తూ పోతూ ఉంటాం అప్పుడు మన సమాజంలో ఎన్నో రకమైన మార్ లకు చోటు చేసుకుంటాయి మీరు చెప్పినట్టు సకాలంలో వర్షాలు పడకుండా పడిన వర్షాలు ఆమ్ల వర్షాలు అవ్వడము ఇంకా చూసుకున్నట్ ఎట్లయితే వాతావరణంలో ఈ వాయువు క వాయువు కలుషితమడిపోవడము ఆ వాయువు పిల్చం పీల్చడం వల్ల మన ఊపిరి తిత్తుల సమస్యలు మన వాయు గోనిలో ఉ ఎన్నో రకాల సమస్యలు ఇలా మనం ఎదురయ్యి మన సరళమైన జీవితాన్ని సంక్లిష్టంగా మార్చుకోవడానికి కారణమవుతున్నాయి ఇంకా చూసుకుంటే మనం ఈ మన ప్లాస్టిక్ ఇటువంటి పదార్థాలను కాల్చడం వల్ల కూడా కలుషితమైన వాయువులు గాలిలో విడుదలయి ఇవి కూడా ఎంతో చానా ప్రమాదకరమైన విషపూరితమైన వాయువులను మన పరిసరాలలేకి వదలడం ద్వారా మ మనమే మనుషుల వాయు వాయుస్థితే కాకుండా జీవుల వాయుస్థితి కూడా జబ్ బతించు
నిజమే నిజమే మీరు చెప్పు మీరు చెప్తున్నది నిజమే ఈ కాలంలో చూసుకుంటే జంతువులు చాలా జంతువులు రకాలనేటివి చాలా తగ్గిపోతున్నాయి ఇప్ప అప్పట్లో ఉన్న డైనసర్లు ఇప్పట్లో కనిపించట్లేదు అప్పట్లో పావురాల పావురాలు పిచ్చుకలు అలా చాలా వంటి జీవులు పక్షులు అనేటివి చాలా ఆ ప్రశాంతంగా వాటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నది కానీ ఇప్పుడు ఆ రే రేడియో టవర్ల వల్ల రేడియేషన్ల వల్ల దాని వల్ల మళ్ళీ కాలుష్యం వల్ల మనిషి మనిషి చేసే ప్రతి ఒక్క పని వల్ల ఇలా మన చుట్టూ ఉన్న పర్యావరణం మళ్ళీ మన చుట్టూ ఉన్న చెట్లు పుట్టలు ఇవన్నీ కూడా మనిషి రోజు రోజుకి చెట్లను పెంచాల గా ని ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి అనేవాడు తన యొక్క జీవనం కోసం చెట్లను నరికేస్తున్నాడు చెట్లను నరికేసి దాని వల్ల వచ్చే లాభాలను అనుభవిస్తున్నాడు తప్ప వారికి ఇంకో ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చే ఆ నష్టాలను తను ఆలోచించట్లేదు మనకు ఎంత కావాలో అంతే వాడుకోవాలి ఏదైనా సరే ఉంది కదా అని ఎక్కువ వాడేస్తే అది మళ్ళీ మనకు దొరకకపోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే త్రాగే నీరు కూడా ఆ లెక్కకి దాటి పోయి వాడేస్తున్నారు
చెప్పాలంటే ఒక ఆరు నెలలు వర్షం లేకపోతే మనకు నీళ్ళ అనేదే ఉండదు కాబట్టి ఎంత కావాలో అంత వాడు కోవడం వల్ల కూడా మన వాతావరణాన్ని మన చుట్టూ ఉన్న పరిశ్రమను మనము చాలా చక్కగా చూసుకున్నట్టు అవుతాము. మళ్ళీ మన భవిష్యత్తుకు కూడా అది ఉపయోగపడుతది ఏమంటారు.
అవునా ఏదైతే అంశం వారు ఈ జీవులు అంతరించిపోవడం ఇది ఒక ఎంతో ముఖ్యమైన అంశం ఎందుకంటే ఒకప్పటి జీవులను ఆ జాతులను చూసుకుంటే ప్రతి ఒక్క జీ జీవి మనకు అందుబాటులో ఉండేది ఆ కాలంలోంచి ఎందుకంటే ఆ కాలంలో ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు ఆ ఇలాంటి ఏదైతే వాతావరణం. మనం అనుకూలంగా ఉండే పరిస్థితులు ఇవన్నీ ఆ కాలంలో చాలా బాగా ఉండేవి ఇప్పుడులో ఉన్న కలుషితం వల్ల చానా జీవులు అనేవి అంతరించిపోయాయి ఇంకా కొన్ని జీవజాతి ఇంకా మన దినదిన చర్యలో అంతరించిపోతూ వస్తున్నాయి. ఇంకా కొద్ది రోజులు వెళ్ళిపోతే చానా జీవులను మనం చూడలేకపోవచ్చు మన మనస మన మన ఇప్పుడున్న మన సం అదే మన ఉన్న జాతి వాళ్ళనే మనం కొన్నింటినే చూస్తున్నాం అంటే మన తర్వాతి తరాల వాళ్ళు ఇంకా చానా వాటిని చూడలేక పోతారు ఇంకా ఏదైతే ఈ నీటి కాలుష్యం ఏదైతే ఉందో ఇది కూడా ఎంతో గొప్ప పెద్ద కారణం అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మనం నీటిని ఒకప్పుడు అసలు నీరు కొనడం అనేది ఒక వింత అది ఇప్పుడు చూసుకుంటే కొనకపోవడం ఒక వింతలాగా మారిపోతూ ఉంది ప్రతి ఎంత చిన్న చిన్న బాటిల్స్ నీటిని నింపి సమ్ స్వందంగా ఉన్న నీటిని కూడా మనం కలుషితాలు చేసి దానికి ఎన్నో రకాల రసాయనాలు అవి ఇవి చేసి కలుషితంగా మార్చేస్తాం ఇప్పుడు మనం తగడానికి దాహము నీళ్నించల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితుల వల్ల రాను రాను కాలంలో ఇంకా మనుషుల మధ్యనే ఘర్షణలు మొదలవుతాయి ఎందుకంటే జీవనం అనేది సంక్లిష్టంగా మారిపోతుంది ఇలాంటి కొన్ని పరిస్థితుల వల్ల
నిజమే నిజమే. ఇంకా చెప్పాలంటే ఆ నదిలో ఉన్న ఇసుకను, కొట్టేస్తున్నారు ఎందుకంటే కొల్ల కొట్టేస్తున్నారు వాళ్ళ కోసం వా వాళ్ళ ఇల్లును కట్టుకోవడం కోసము కానీ అది ఎంత వరకు ఆ ఎంతవరకు నిజం ఎందుకంటే ఇప్పుడు మట్టి అనేది కూడా మనకు ఒక ఆ మన పరిశ్రమలో ఒకటి ఎందుకంటే అది కూడా ఒక నిధి లాంటిది అది ఎంత మాత్రం తీ కుంటూ ఉండే సరికీ అది మళ్ళీ రాదు ఇలా కొన్ని కొన్ని ఇంద్రియాలు ఉన్నాయిగా అల వాటితో పోల్చుకుంటే కో అనేది చాలా తక్కువగా లభిస్తది మనకు కాకపోతే ఆ ఇసుకని కూడా చాలా లూటీ చేస్ న్నారు ఎక్కడ చూసినా అ నదిలో ఇసుక అనేది నదిలో సముద్రంలో ఇసుక అనేది చాలా తక్కువ అయిపోతుంది ఇసుకా అది ఉంటేనే కదా నీరు అనేది చాలా చక్కగా ప్రవ ప్రవహించడానికైనా దానిలో ఉన్న జీవులూ జీవితాన్ని కొనసాగించడానికైనా ఇప్పుడు ఎవరికైనా బాధ కలిగినా లేకపోతే కొంత కొంత మందికి కొన్ని కొన్ని చోట అంటే చాలా ఇష్టం అయిపోతది ఎందుకంటే అది వాళ్ళకి ప్రశాంతతను ఇస్తది కొంత కొంతమంది అక్కడ వెళ్ళీ ప్రశాంతతను కోరుకోవాలన్నా గూడా ఒక సముద్రానికి వెళ్తే ఒక మనిషి కోరుకున్నది నీరు ఆ కాలు పెట్టుకోవడానికి ఇసుక అంటే మనము ఆ ఆస్వాదించడానికైనా అక్కడ ఎలా ఉందో అలానే ఉండాలి ఒకటి లేకపోయినా మనం దాన్ని తీసుకోలేము కాబట్టి ఇలా చాలా వస్తూవ్ లను తీసుకోవడం వల్ల మన చుట్టు ఉన్నా ఐ ఈ పరిశ్రమ ఇలా చాలా చాలా నీరు ఇవన్నీ కూడా తక్కువ అయిపోతున్నాయి ఇగా ఇంకా రాబోయే భవిష్యత్తు లో ఇంకెలా ఉంటదో చాలా భయం మేస్తది భయ మేస్
అవు అవు అవునవును ఏటే మీదా క్షణ క్షణం చెప్పుతావు గానీ మనం ఎంతో చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం ఇప్పటికే తర్వాతి తరాలకి కనిపించడానికి ఒక పెద్ద సమస్యగా మారుతుంది ఎందుకంటే మన ఎదుటి మనా తరం వారు జీవిస్తున్నారు ఈ జీవితమే ఎంతో సంఘర్షణతో కూడుకున్నా ఉంది ఎందుకంటే ప్రతి వస్తువుని మనం వెలతోనే చూస్తున్నాం అంటే ప్రతి ఇది పాల్స అవసరమే వస్తుంది అదే కొన్ని తరాలు వెళ్ళేసరికి అక్కడ ఈ మాత్రం ఉన్న సంఖ్యలో ఉన్న వస్తువులు కూడా తగ్గి పోతాయి ఇంకా ఏదైనా తీసుకోవచ్చు మనం సహజంగా దొరికే ఏవైనా ఇప్పటికే కొంచం మితీ మితి మితి సంఖ్యలో ఉన్నాయి ఇంక కొద్ది రోజులు వెళ్ళేసరికి అవి కూడా అంతరించి పోతే వాటి సంఖ్య కూడా తగ్గిపోతే వారి మనుషుల మధ్యనే సంగర్ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఏదైతే మనం అంశం తీసుకున్నామో చెట్లను నరికివే ఇది గూడా మనమ్ ఎంతో పెద్ద సమస్యగా మారుతుంది ఎందుకంటే మనుషులు పెదు పెరుగుతున్నారు అందులోనూ మనిషి ఎలా అంటే ఆ ఏ పూదిన రూపంలో కాకుండా గణన రూపంలో పెరిగిపోతున్నారు నిష్పత్తులు ఈ అంటే దాదాపు గా మనం చూసుకున్నటైతే ఒక పదేళ్ల క్రితం ఉన్న సంఖ్య జనాభాకు ఇప్పటి జనాభాకు ఎంతో తేడా ఉంది ఇట్ ఇలా జనాభా పెరగడం వల్ల మనుషులు త స్థానిక స్థలాన్ని నిర్మించుకోవడానికీ తాను నివాసించడానికి ఏదో ఒక లిండు కావాలి అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ అడవులను కానీ లేదంటే ఏదైనా బంజరు భూములను కానీ ఇలా తాను చెట్లను నరికివేసి తన నీ తన వసతి నిర్మాణం చేసుకోవడము తాను ఆహారం కోసం కలపను నరుకోవడము ఇంకా తన దైనందిన జీవితంలో ఇలా ఎన్నో అంశాలను చెట్లను నరకడం ఇంక కొన్ని జీవులను వాడుకోవడం ఇలాంటి పరిస్థితుల వల్లా అడవులు అంతరించిపోతున్నాయి చెట్ల సంఖ్య తగ్గిపోతూ ఉంది భూమి మీద ఇంకా ఇల నేలా అంటే పండ మ్ మామూలుగా రైతులు పండించే పొలాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి ఈ అంశాల వల్ల మనకు మన వాతావరణంలో సహజంగా ఉండాల్సిిన చిన దానికంటే వాటి సంఖ్య తగ్గడం వల్ల ఎన్నో రకాల మార్పులకు చోటు చేసుకోడానికి కారణంమవుతుం అ
నిజమే నిజమే భవిష్యత్తులో మనం కావాలి అనుకున్నది దొరకదేమో మనం చూసింది భవిష్యత్తులో ఇంక చూడమేమో
అ
అలా అయిపోతున్నది మన చుట్టూ ఉన్న సమాజము చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళ కోసం వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ప్రకృతి ఏమైపోత్ తది మనకు కావాలి కదా మనలాంటి జీవులు ఎన్నో ఉన్నాయి కదా అని అనుకోవట్లేదు ఎవరు ఎందుకంటే వాళ్ళదే వాళ్ళు చూసుకుంటున్నారు అలా చూసుకోవడం వల్ల కొంత వరకు వాళ్ళకి లాభం కలిగిస్తుదేమో కానీ వాళ్ళైతే లాభంతోని ఉండలేరు ఎందుకంటే దానివల్ల వాళ్ళకి నష్టం కలుగుతది అని నా ఉద్దేశం ప్రకృతి అనేది ఒక ఆ దేవుడు లాగా అంటే దేవుడిని ఎలా కొ కొలుస్తారో దేవుడయితే కనిపించలేడ్ కానీ ప్రకృతి అనేది కనబడుతది మనకు ఎన్నో ఆ సందర్భాల్లో అది మనకు ఒక సందేశాన్ని ఇచ్చేలాగా ఉంటది ప్రకృతి అనేది నీకు బాధ కలిగినా ఎక్కడికైనా వెళ్ళి దేన్నైనా చూస్తూ నీకు ఇష్టమైన దాని గురించి ఆస్వాదిస్తూ ఉన్నా కూడా నీ బాధ అనేది తగ్గుతది నువ్వు ఎవరూ లేకపోయినా నీ చుట్టూ నువ్వే ఒంటరిగా ఎక్కడికైనా ప్రయాణిస్తూ నీ చుట్టూ ఉన్న వాటితో మాట్లాడుతూ నీతో నువ్వు మనసులో మాట్లాడినా నీకు బాధ అనేది తగ్గుతది అలానే ఈ చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడుకోవడం మనకు చాలా ముఖ్యం
అవునవును
అవును
సరే ఇక
ఓకే సరే సరే